ఏంది ఇలా వాగుతన్నావు? అవు
ఆ పిల్లోస్తే చేద్దామని!
నాకు క్లారిటీగ చెప్ మే.
ఏంది మే నీకేం చెప్పలా?
మ్ పో, ఏం లేద్లె కాలు
చెప్పు ఏం చెప్ పాల?
ఏం చెప్పద్దులే.
ఏమొచ్చింది నీక్ ఇబ్బుడ
తలకాయ్
ఏందా సౌండ్ పక్కన? పక్కక్ రా మే చెప్పున్న ఇన్స్ట్రక్షన్స్ తెలీదా?
వస్తాన్లేమే సామీ ఉండు మే, అర్సాకు.
నీకే నాగాదు నష్టం
నష్టం ఏముంది
భిన్న రాసేసి ఈరోజన్న భిన్న పనుకొని రేపు భిన్న లేసోస్తా ఇరోజు నా ఫేస్ మీద ఆయిల్ రాలా కదా
రాలాల
బాగుంది కదా అయితే సన్ స్క్రీను
ఆ ఏంది శరణ్య అంటివి ఏంది అది
ఏం చేస్తాంది అన్న అంతే
ఆహా అది కాదు ఎందో పిల్ల ఆ పిల్ల ఏదో బయటకి వచ్చింది ఏ ఆహా అపిలేదో బయటకు వచ్చింది ఫోన్ చేసింది అని చెప్పి ఏదో అంటివే
అది ఈ పిల్లని కాదు నేను అనింది
ఆ
హ నేను జోనంట నా పక్కన మెంటల్ ది
ఆ మెంటల్ దా నేను ఇంకా దీన్నేమో అనుకున్నాలే ఏంది బా నీకెందుక్ ఫోన్ నువ్వెందుకు ఫోన్ చేసినావు అనుకుంటి
నేన్ ఎందుక్ ఫోన్ చేస్తా స్తా నాకేం పనీ
ఏమో నాకేం తెలుసు సీక్రెట్లు ఏమనేది చెంటన్నావుమో తెలుసేమో
అయ్యో చిన్నం కాదు నా సీక్రెట్లు
ఉ పోయింద అయితే ఆ అమ్మి బయటికీ
మ్
ఆ
అట్టా బైక్ లో పోయొస్తామని చెప్పారంట ఆ
బైక్ లో న
వాళ్లు పోయేది బైక్ లోనె గద
బైకు
వాళ్ళకు ఉంది వాళ్ళ రూమ్మేట్స్ కి
చోగల్రు బెట్టా
ఉ వాళ్ళకి ఇంకా డబ్బులు ఎంత ఖర్చు అయ్యేది వాళ్ళు తిరగాలంటే దానికి ఒక పెట్రోల్ కొట్టిస్తే ఆడఅది పడుంటుంది
ఉండు మె చైర్ ఎత్తుకొని వచ్చి కూర్చుంటా ఈడ రూమ్లో ఉంది హ్ హ్ చైర్ తీసుకొని, కార్డాల్లో కూర్చుంటే సరిపాయ్. ఈ డ్రెస్ ఒకటి వచ్చి దస్తలేదు ఒకసారికి ముర్తలు పడిపోయేట్లు
ఇంకేమి
హా
ఇంకేమీ
చెప్పాలా ఈడు విజిలేచ్చాండు విజిల్లు
అవును ఎందుకు అడగూసో గుం
కింద ఎవరూ
ఇటు వార్డేన్ ఎవర్లేరా
ఎవరు చెప్పినారు లేరనే దీక్షినే ఇప్పుడు మాకు వార్డెనం త
అబ్బా పోయి పొయి ఆ పిల్లేంచే
ఆ
పోయి, పోయి ఆ పిల్లని పెట్టినారే, ఆ పిల్ల మేడం అనాల్నా మీరు.
మేడం అండి మనం
తెలియనోళ్లు అంటారు గద జూనియర్స్ ఆ బిడ్డ ఏమన్న
ఇన్ఛార్జ్ హాస్టల్కి
ఎక్స్ట్రాలు చేస్తుంద అడగూడా
మనం పట్టించుకోము, మనకు తెలియదు. ఏం ఎక్స్ట్రాలో ఏమని
అంటే స్టిట్ ఉం టుందా
మాకైతే ఇప్పుడు కనిపిలా
అంటే స్టిట్గా కనిపిలేదా
మా మామూలుగా ఆయక్క పని ఆయక్క చేసుకుంటాది. పొంగలా సరే ఎట్లా చట్నీ దాంట్లోనే వేసుకురావాలన్నా సపరేట్ గా తేవాలన్నా
సపరేట్ గా వేస్కార ఒకేళ దాంట్లోనే నువ్వు వేసుకొని రావా లి అనుకుంటే ఎంత సరిపోతుందో అంత లిమిట్ గా వేసకరా నుజ్జు నుజ్జు జెస్ మిక్సీ కేసినట్టు వేసుకోరామాకు
ఎందుకులేమే పంచాయతీ నీకు సపరేట్గానే తెచ్చాలే
ఉ
నువ్వు ఏది పెడితే అది ఎత్తుకొరా నువ్వు కూడా
ఉ
ఏలాగో క్యారీ ఉంది కదా ని కాడ ఎక్స్ట్రా
ఉమ్ ఎత్తుకొస్తా ఇక నుంచి రోజు
అవు కొంచెం ముందే వచ్చేసి ఈరోజు చుడు అంతగా ఆకలేస్తాన్నప్పుడు
నేను బిన్నా లేయనే మాకు లేట్ అయిపోతుంది
నేను ఎనిమిదికి లేచినా త ఎనిమిది యాభైకింతా రెడీ అయిపోవచ్చు మేము
యానిమిది యాభై కి రెడి అయితే అడకి వచ్చా కల్ పది నిమిషాలు ఐదు నిమిషం చలో నేను ఆపిల్ల కోసం వెయిట్ చేయనే కాలేజ్ లో సరిపోతుంది నాకు ఇంకా నేనే వచ్చేదేం భిన్న వస్తా ఆ లోగో కడే నా జీవితమెమో సరిపోతుంది
ఇగో మరీ ఘోరంగ ఎంత లేటుగా వచ్చింది
అదే ఈ రోజు కూడా చాలా లేట్ అయింది
వామ్మో వాయో ఏంది ఇన్ని పేజీలు ఉంది రాసేదానికి
ఆహా నేను పూజది బొమ్మలు ఎపి యాలంట అది ఒకటి ఉంది నాకు
ఇప్పుడే కదామే టూ బి అన్ని రాసి నా కూడా మళ్ళీ ఇంకో టూ బి వచ్చిందే
టూబి నైన్ రెండు టూబిలు ఎందుకు వచ్చింది నీకా
దీంలో ఉంది
త్రీ వి వాడు ఉంచొచ్చు
మళ్ళీ ఫస్ట్ లో రాసింది ఏంది వన్ బిఏ సెకండ్ టు ఏ ఏ
టూ బి త్రీ ఏ త్రీ బి ఎట్ రెంద
వరుసగా రాసి ఉండొచ్చు కదా ఎందుకు ఇంత కన్ఫ్యూజను
ఫస్ట్ క్వశ్చన్ ఒకటే వరుసగా రాయటం ఫస్ట్ క్వశ్చన్ ఒకటి లాస్ట్ లో రాస్తా మిగతా టే
మీరు రాసినప్పుడు నాకు చెప్పాలి కదా మేము ఇది రాసినాము అని చెప్పి మేము ఇంకా సబ్మిట్ చేసినాం కదా అనీ నేను సైలెంట్ గా ఉన్నాం
మీ నాకేం తెలుసు నేను రాసినవలే అనుకోన్నా నేను
ఎవరికి చూపించి రాసినారు అనుకున్న నిన్ను అడిగినానా పోనీ నేను
ఏమో నాకైతే గుర్తులేదు నాకైతే గుర్తు లేదు నేను నేను రాసుంటి నేను రాసినోటి అన్నీ నీకు కూడా ఇస్తా వచ్చినా కదా రాసు కుంటా వచ్చిన్నారు మీరు నాకు దాంట్లో గుర్తు లేదు ఈ రాసి ఉంటారులే అనుకున్నా నేను అయ్యమ్మి రాసిందేమో
లేదు
ఆ
నా బుక్ లో చూసి రాస్తాననే చె చెప్పినా నేను ఆ పిల్లకి మే రాయి మే అంటే నేను బయటికి పోతాను
ఆ
తీసుకొని రాస్తాను ఆ నేను సబ్మిట్ చేయాల్సిన అవ లేదా అంటే నువ్వు తీకని రాయి రాత్రి నేను బొద్దుని మీ సబ్మిట్ చేస్తాను ఆయన రోల్ నెంబస్ ఆల్రెడ పెట్టినాడు గ్రూప్ లో అని చెప్పి రో రోల్ నంబర్స్ పెట్టిన కూడా రాయక్ కాకపోతే ఎట్లాంటుంది
ఆ
నన్ షా అసలు నేను అన్ని అసైన్మెంట్లు సబ్మిట్ చేసిన కదా ఏంది అసైన్మెంట్ ఈ లేదు అంటన్నారు మొత్త మొత్తం వదిలేసి పోయిన ఇంటికి
హ
లాస్ట్ కి ఆ చ్చిపోయినా నేను
ఆ
లాస్ట్ కి బుక్కులన్నీ చెరిగేస్తే రెండో గుంపులో ఉంది
ఆ మే ఓ తిరుపతి లేదా పో వచి తిరుమలకి దారం తే చిమే
ఏం దారం చేతి దారం ఆ
మమ్
సరే
దారం కానీ లేకపోతే ఈ పూసలు దొరుకు నల్ల పూసలు దొరుకుతాయి చూడు చేతులకేస్
న్యూ
అయి కవమే బ్లాక్ వి ఇవి ఇప్పుడు మెల్లో ఇ ఏసుకుంటారు చూడవే
నల్ల పూసలు కావాలనా పెళ్లి చేసుకుంటావా
అది కాదువే మాల అలాంటిది ఒకటి వేసుకుంటా పూసలు కరుంగళి మాల ఆ ఆట్ట అలాంటి లేవుటియే పూసలొచ్చి
అదే సుగాలు దానివే అది నా కాడ ఉండే మొన్న తెచ్చ్ పడేసిన నేను
నీ తలకాయ వేసుకోవచ్చు బాగుంటుంది అది
అబియా నాకు ఎందుకో నచ్చలే నేను తెంచేసిన దాన్ని
అయ్యి అరుణాచలం లో బా దొరుకుతాయి మే
మేము అరుణాచలంకి సెమ్ అయిపోయినాక పోతాం
ఇప్పుడు వీళ్ళు పోతారంటన నందిని వాళ్ళు ప్లాన్ ఏసినారు
పోనీలే
నన్ను పిలిచింది నాకు ఇంట్లో బోర్లేనందు నీరు రాలేను గాని మీరు పోయిరాపోండ్రా రా అని చెప్ప ఇంట్లో తిడతారు మీ అనిల్ వాళ్లతోనే పోతా అన్నా కూడా ఒప్పుకోలే వాళ్లు
సరే వాళ్ళు భయాలు వాళ్ళకు ఉంటాయి అనుకో
ఇంకా క్లాస్ వాళ్ళతో యాడ ఒప్పుకుంటారు అనిల్ వాళ్ళతోనే ఒప్పుకోల
మ్మ్ సర్లే ఉండు కట్ చేసి చేస్తా
ఆ సరే చేయి
ఆవన్ లో పెట్టా